హలో బాగ్ మ్ బాగున్నామ్ మీరు బావున్నారా
మ్ బాగున్న ఏం చేస్తన్నావ్
మ్ ఏం లేదు యూట్యూబ్ లో అలా వుడ్ వర్కింగ్ వీడియోస్ చూస్తాను
చె ఫుడ్ వర్కింగా అంటే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది కదా
అదే ఇంకా అంటే చెక్కతో డిఫరెంట్ గా ఫర్నిచర్స్ తయారు చేస్తారు బొమ్మలు అ
నిజమెలే వుడ్డు మన డైలీ లైఫ్ లో చాలా ఇంపార్టెంట్ మెటీరియల్ కదా
ఆ ఇంకా టే టేబుల్స్ చైర్స్ దోస అన్నీ ఇంకా ఇంకా దానితోనే కదా చేసేది కానిలే చెట్లను ఎక్కువ నరకాల్సి వస్తుంది
అవును మనీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫుడ్ గురించి ఏమైనా తెలుసా స
జస్ట్ కొంచం అలా పేర్లు విన్నాను అంటే ఏదో టీక్డ్ అని రోజు ఫుడ్ అని హాలీవుడ్ అని జస్ట్ విన్నాను అంతే
ఆ నేను కూడా టేక్డ్ వుడ్ గురించి చానా విన్నా మా అమ్మ వాళ్ళు తాత వాళ్ళు చెప్తా ఉన్నారు చాలా స్ట్రాంగ్ అంట అది టేక్ ది ఉమ్
ఇంకా అది వాటర్ రెసిస్టెన్స్ కూడా బాగుంటుందంట
ఉమ్ అవును మా ఇంట్లో అయితే ఇంకా అట్లే ఉంది ఆ ముందు కాలంది బెడ్ ఆ బెడ్
అది వాటర్ తగిలినా ఏమ్ అవ్వదు కదా
ఉంహు ఏమవదు అందుకే ఫర్నిచరు కి ఎక్కువ యూజ్ చేస్తారు దాన్ని ఉమ్
కానీ మళ్ళీ ఊడింది ఉడేంది ఫర్నిచర్ అది ఎందుకు ఎక్కువగా కొంటుంటారు ఫేమస్ బాగా
అది కూడా స్ట్రాంగ్ గా ఉంటుంది ప్లస్ లాంగ్ లైఫ్ ఉంటుంది డ్యూరబుల్ గా
ఆ
ప్రిఫర్ చేస్తారు ఎక్కువగా
ఇంకా వుడెన్ సోఫాస్ంకా డైనింగ్ టేబుల్స్ అన్ని బాగానే చూడడానికి బాగా ఉంటాయి
అవునా అసలు ఈ మధ్యకాలంలోసలు ముందు అయితే కిన్న పెట్టుకొని తింటానున్నారు ఇప్పుడు ఉత్త డైనింగ్ టేబుల్స్ బెడ్స్ ఎక్కువ అయిపోతాన్నాయి
కింద పెట్టుకొని తినేదే బెటర్ అబ్బా
ఉ
ఇంకా ఇప్పుడు ఇన్ని వాడుతున్నారు కదా మరి వుడ్డు రావాలంటే ఇంకా చెట్ల నుంచే కదా వచ్చేది అ
ఇంకా అసలు ఎన్ని చెట్లు నడికేస్తన్నారు అయితే ఉడ్ కోసి ఇదంతా చెయాలంటే చాలా చెట్లు కోసేసన్నారు
అంటే ఇంకా చెట్లని కట్ చేసేది ఎక్కువ ఉంది కానీ పెంచే వాళ్ళు తక్కువ ఉన్నారు
ఉమ్ అవును అందుకే ఫారెస్ట్ ని ప్రొటెక్ట్ చేయడం చాలా ఇంపార్టెంట్ ఇంకా అవి చెట్లు కూడా ఎక్కువ నాటాల అనీ అంటనారు
గవర్నమెంట్ ఒక రూల్ పెడితే బాగుండు ఒక చెట్టు నకితే రెండు మూడు పెంచాలి అన్నట్టు
ఉమ్ ఉ అవును
ఉమ్ హు
ఎనిమల్ ఫారెస్ట్రీక్ కాన్సెప్ట్ కింద వస్తుంది అట్లయితే
ఆ వుడ్డు గురించి ఏమైన్నా తెలుసా ఉపయోగాలు
మ్ చిన్నప్పటి నుంచి చదువుకుంటూ వచ్చిన తెలుసు కొన్ని మ్ ఈజీగా దాన్ని షేప్ చేయొచ్చు మనమేం అంత కష్టపడల్సిన అవసరం లేదు ఈజీగా మనకి ఏ డిజైన్ కావాలో అవి చేసుకోవచ్చు
ఇది వెయిట్ కూడా తక్కువ ఉంటుంది కదా బాగా ఇంకా
ట్జ్ లేదు
ఇంకా అదే ఐరన్ అయితే ఇంకా వాటర్ తడిచిపోతే తుప్పు పట్టి పాడైపోతుంది అదే ఉడ్ అయితే ఎంత తడిచిన ఎం కాదు
మ్ డస్ట్ కూడా పడుతుంది ఐరన్ ప్లస్ ఉడన్ డిస్ అడ్వాం టిగా ఏమంటే అందెందో తక్కువ పడిపోతుంది ఏమంటారు మ టి పై పోతుంది
ఆ చేదలు ఏవో వస్తయి కద
ఆ చెదలు పడిపోతుంది ఇంకా వచ్చి కొన్ని మెటీరియల్స్ క్ కొన్ని మెటరల్స్ పోల్చుకుం టే ఇది తక్కువ ఉంటుందన్నమాట వెట్ ఉడ్ హీట్ కూడా కొంచెం ఎక్కువ కండెక్ట్ చెయ్యదు అంత ఎక్కువ చెయ్యదు
ప్లైవుడ్ గురించి ఏమన్నా తెలుసా
ఆ అంటే తెలుసు అంటే మా ఇంటి పని చేసినప్పుడు అప్పుడు అడిగింటి అ అడిగి తెలుసుకున్న అదేం లేదు తిన్న వుడ్ లేయర్స్ అనమాట దాన్ని తిన్ లేర్వుడ్ లేయర్స్ ని కలిపి తయారు చేసేది దాన్ని ప్లేవుడ్ అంటారు
అంటే నార్మల్ దానికన్నా అది ఇంకా స్ట్రాంగ్ గా ఉంటదా
మ్ అవును కన్స్ట్రక్షన్స్ అండ్ ఫర్నిచర్ లో చాలా ఎక్కువ యూజ్ చేస్తారు మా ఇంట్లో కూడా అదే ఎక్ కువ్ యూస్ చేసినడు
ఇంగ స్కూల్స్ లో బెంచెస్ ఉంటాయి చూడు అవి ఎక్కువ ఇంకా ఉడ్డుతోనే ఉంటాయి కదా
మోస్ట్లీ ఉడ్ తోనే ఉంటాయి ఇంకా ఓల్డ్ హౌసెస్ లో వుడెన్ రూఫ్స్ అంట చాలా కామన్ కదా
ఇంకా పల్లెటూర్లలో ఎక్కువ ఇంకా అదేలే వాడేది బాగా
మేం విలేజ్ లో ఉన్నప్పుడు మా రూఫ్ కి కూడా కొంచెం ఎందో అది ఎందో చేక్కలాగా పెట్ టి మధ్యలో చెక్క లాగా పెట్టి దానికి సపోర్ట్ ఇచ్చి వేసిందాన్నమాట మోల్డింగ్
ఉడే ఊడ్డే బెటర్ లే బాగ
మ్ అవును చ మన వుడెన్ టాయ్స్ గురించి ఏమైనా విన్నావా
ఉడెన్ టయిస్ అంటే జస్ట్ చేసి అమ్ముతారని తెలుసు అంతగా ఎం చూడలేదు
అవి వుడెన్ టాయ్స్ ప్లాస్టిక్ టాయ్స్ కన్నా కొంచెం ఎక్కువ ఫ్రెండ్లీ కదా ఇగ ప్లాస్టిక్ యూజ్ చేసి అది ఏంది ఆ రైడబుల్ అవ్వదు కదా ఇవి కూడా యూస్ చేసి
యూట్యూబ్ లో వుడ్ కార్వింగ్స్వి బాగుంటాయి చాలా అ
మ్ చూసా కానీ చాలా మంచిగా ఉంటాయి అంటే ఆర్టిషియన్స్ చాలా పేషెన్స్తో వర్క్ చేస్ ారు దాని పైది చెక్కుతారు.
మ్ వాళ్ళు మనం ఒక చిన్న డిజైన్ చేయాలన్నా చాలా టైం పడుతాడు.
అసలు గోల్డెన్ టెంపుల్స్ అండ్ స్కల్ప్చర్స్ కూడా ఫేమస్ కదా, ఎక్కడిక్కన్నా వెళ్ళిందా మరి. ఇట్లా ఉడ్ తో చెక్కిన టెంపుల్స్ ఉంటాయి కదా చాలా చోట్ల
వాటికి ఏం పోలేదు కానీ, ఏవైనా నార్మల్ టెంపుల్స్ లోనే బయట ఎంట్రెన్స్ లో కొంచెం చెక్క ఏట్లో అట్లా పెట్టింటారు అవి చూసే ఉంటే.
అవునే, ఈ కాలంలో మొత్తం సిమెంట్ తోనే డిజైన్ చేసేస్తున్నారు ఎంట్రన్స్ లో గుడి. కి బొమ్మలు అవంతా
ఇంకా ఇప్పుడు ఒకవేళ ఎంత ఐరన్ పెరిగినా కూడా ఉడ్ కే బాగా వాల్యూ ఉంటుంది. నీ వయసెంత?
అవును. ఉడ్ యూస్ తగ్గు
తగ్గుతోందా అనుకుంటున్నా ఏమన్నా ఉడ్ ఏమన్నా కొంచెం తక్కువ వాడుతాన్నారా?
పల్లెటూర్లలో బాగా వాడుతున్నారు ఇంకా సిటీస్ లోనే తగ్గిపోయింది. కాయడము
కానీ న్యూ మెట్రిక్
ఉడ్ తో ఎట్లా డిజైన్స్ వస్తున్నాయో ఐరన్ తో కూడా అట్లా చేస్తున్నారు ఇప్పుడు కొంచెం అట్రాక్టివ్ గా. గొజ్జెనాయళ్లు దాని వైపే పోతున్నారు.
నేను ఏమనుకున్నా అంటే ఈ అన్నీ మెటీరియల్స్ వచ్చినా కూడా ఉడ్ అనేది కొంచెం. హై ప్లేస్ లోనే ఉంది. ఏమంత డిమాండ్ ఏం తగ్గలేదు ఉడ్ కి ముందు ఎంత ఉన్నుండిందో ఇప్పుడు కూడా అంతే ఉంది.
ఆ
ఆ అదొచ్చి న్యాచురల్ లుక్ అండ్ స్ట్రైన్త్ ఎక్కువ ఇస్తుంది అందుకేమన్నా ఎక్కువ వాడుతున్నారేమో.
ఇంకా ఇప్పుడు ఇంకా ఎంత? సిటీస్ లో అయినా కూడా ఇంకా డోర్స్ విషయానికి వస్తే ఉడెన్వే ఉన్నాయిలే. మ్
ఇంకా ఇంటీరియర్ డెకరేషన్ లో కూడా ఉడ్ చాలా యూజ్ చేస్తారు.
ఎక్కడ చూసినా ఇంకా విండోస్, డోర్ మాత్రం ఉడ్ ఉంటాయి.
మ్ హాస్టల్ లో కూడా చాలా చూస్తాం కదా మనం.
హాస్టల్ అంటే డోర్సు, విండోస్, కబోర్డ్స్ ఇంకంతా ఉడ్ తోనే ఉంటాది. ఇంకా కొన్ని హాస్టల్స్ లో కాట్స్ అవి కూడా ఉడ్ తో ఉంటాయి. ఉ
ఉడ్ తో వర్క్ చేయడం ఈజీనే అంటావా?
అంటే మనకి ప్రాక్టీస్ ఉంటే ఈజీ. వాళ్ళకు అలవాటు అయిపోయింటాది కాబట్టి. చెప్పు ఇంకా అది వర్క్ చేసేటప్పుడు కూడా మనము ఇంకా చేతులు అన్నీ జాగ్రత్తగా పెట్టుకోవాల. అదే మేషన్
అ
కటైయ్యే ఛాన్సెస్ అట్లా ఉంటాయి
సేఫ్టీ ఫస్ట్. గదా
ఆ అవును
ఉడ్ గురించి చాలా ఇంట్రెస్టింగ్ థింగ్స్ ఉన్నాయి గదా.
ఆ ఇంకా డైలీ యూజ్ చేస్తాం కదా దాని వాల్యూ గురించి ఎక్కువగా. అలోచించ
కానీ మనం గూడా. చెట్లు నాటి ఎంటా నాటి అంటే కట్ చేస్తా అంటే నాట్టా కూడా రావాల గదా.
ఆ అదే నిజమే.
ఇంకేం తిన్నావా.
ఆ తిన్నా నువ్వు తిన్నావా.
ఉమ్మ్ తిన్నా.
హ్మ్మ్ సరే.
హ్మ్మ్ సరే అయితే బాయ్.
హ్మ్మ్ బాయ్.